హలో
హలో
హలో
చెప్పండి
ఎలా ఉన్నారు బాగున్నార అండి
బాగున్నావండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
నేను ఊరికే కూర్చోనున్నాను
హవునా ఏ నేను అంతే ఊరికే కూర్చున్నా ఈరోజు సండే కద
ఊ
అందుకు ఏంటండి ఎండలు ఇలా ఉన్నాయి
కదా చాలా ఎండలున్నాయి
అవును అవబా బయటికి రావాలంటేనే అవ్వట్లేదు అంత ఎండగా ఉన్నాయి
అవును
అందుకే ఇప్పుడు ఈ ఎండలో ఎక్కువ వాటర్ తాగాలి అంటే మన బాడీని ఎప్పుడు మనం హైడ్రేట్ చేసుకోవాలి
హు
ఇంకేంటండి
ఏమి లే చెప్పాలండి
ఏం లేదండి ఏం అంటే డైలీ ఏం వర్క్ చేస్తారు మీరు పనికి వెళ్తున్నారా
ఆ వెళ్తున్నారు
అవునా అక్కడ ఏం వర్క్ చేస్తారు
ప్లాస్టిక్ అంతా సిఎంసి
అవునా అంటే మీరేం వర్క్ చేస్తారు దాంట్లో అంటే ఏంటివిట్ తయారవుతాయి హలో హలో
హలో
మాట్లాడండి వినిపించట్లేదా
వినిపిస్తుంది
ఏం వర్క్ చేస్తారని అడుగుతున్నా
అంటే అక్కడ హెల్పర్ గా పని చేేస్తాను
అవునా అంటే ఏం తయారవుతాయి అక్కడ మీరేం వర్క్ చేస్తారు అని
ఇక్కడ చాలా తయారవుతూ ఉంటాయి
చాలా అంటే ఏంటి
ప్లాస్టిక్ వి ఇప్పుడు కుక్కర్ది కుక్కర్ విజిల్ ఉంటది కదా
అవునండి
ఆ విజిలు తర్వాత మిక్సీది క్యాప్ ఉంటది కదా క్యాపు తిరుగుతా ఉంటది కదా అవి కూడా తయారవుతూ ఉంటాయి
అవునా ఓకే ఓకే
డిష్ పిన్ చాట్ ఉంటది కదా అది కూడా తయారయితంది గోల్డ్ బాక్స్ చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి కూడా
నేను అంతే నేను బ్యాంక్లో వర్క్ చేస్తా అంటే లోన్స్ ఇవ్వడం ఎవరైనా లోన్స్ అడుగుతారు కదా ఇవ్వడం ఆ ఆ అవును వాళ్ళకి ఎలిజిబులి ఉంటే ఇవ్వచ్చు అడుగుతుంటారు లోన్స్ కావాలి మాకు పర్సనల్ లోన్ అట్లా అనేసి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే ప్రొవైడ్ చేస్తాం లేకపోతే లేదు మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐస్ అంట క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారు వాళ్ళు దాన్ని మళ్ళీ ఈఎంఐలో కి చేసుకుంటారు
మ్మ్
అవన్నీ చేసుకుంటాం అన్నమాట
ఓకే
హలో
ఆ చెప్పండి
ఆ మరి ఇంకేంటండి ఉగాదికి ఊరికి వెళ్తున్నారా
ఆ వెళ్తున్నాం మీరు
ఆ వెళ్తున్నామండి
హాలిడేస్ వొదుళ్తారా
ఆ వన్ డే ఉంది కదా లీవు ఇస్తారు
హ
ఫస్టే పండుగ ఉంది చూడాలి వెళ్ళాలి
వెళ్ళండి
మ్మ్ ఏమేం ఉగాదికి ఏం స్పెషల్లు అంటే ఏం వంటలు చేస్తారు ఎలా చేస్తారు
ఉగాదికి మీరు ఎలా చేశారు చెప్పండి
మేము ఎలా అంటే ఏం లేదు రకరకాల పిండి వంటలు చేసుకుంటాం అంటే లైక్ పాయసం అన్నం పప్పు
మ్మ్
అలాంటివి చేసుకుంటాం మరి అప్పుడైతే మేము చిన్న అప్పుడున్నప్పుడు మా ఊర్లో చింతకాయల చెట్టు ఉంటాండే అక్కడ ఊయ్యాల వేసుకొని ఆడుకుంటాంటిమీ ఇప్పుడు వస్తూ వస్తూ అవునా
ఇక్కడ ఇయ్యలాడేవాళ్ళం
ఇప్పుడు ఆడడమే మనసర ఎవరు ఆడరు
ఎవరు లేరు లేరు ఊర్లో ఎవరు లేరు
అవును అందురు బ్యాంగ్ళూర్కి అంత హైదరాబాద్
ఆ టౌన్లకి వెళ్ళిపోయినారు టౌన్ లోకి వెళ్ళిపోయినారు
ఇందుక మరి హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తున్నాను
ఓకే మళ్ళీ ఉగాదికి వెళ్ళేసి రావాలా మీకు కన్ని రోజ
మాకు కూడా వన్డే ఇస్తారు వన్ డే లోనే కంప్లీట్ చేసుకుని వచ్చేక అయ్యేది కదా ఎక్స్ట్రా లీవ్ తీసుకుంటాం మేము హలో హలో